హలో బాగున్నార
ఏం చెత్తన్రు
బాగున్నావా
ఆ బాగున్నా
ఏం చెతను ఆ బానే ఉన్నం
ఏమున్నది ఇయాలా ఇంటికానే ఉన్నాం.
ఉహు
ఇంటికనే ఉన్నా అందరు బూరెలు చేసుకున్నా అంటే బూరెలు చేస్
క అవునా నెక్స్ట్ ఉగాది పండుగ గదా ఉగాది పండగకి, ఏం చెత్తాలు మరి భక్చాలు చేసుకుంటర్లా
ఆ చేసుకుంటాం
హ్మ్ హు ఉన్నదా మీకు హ్మ్ హు ఎట్లా చేసుకుంట్రు
ఏ కంద కందగడ్డల్దేచ్చి ఉడ్కబెడ్తం చిన్న చిన్న ముక్కలు కోసి ఉడుకవి తిన్
హ్మ్ హు
చ్చి
ఆహ్
బెల్లంనూ, కందగడ్డలు మిక్సీ పట్టాలి.
ఆ
మిక్సీ పట్టి ఆ ఆహ్, గోధుమ పిండి తెచ్చి పిస్కి అయి కొంజం, కొంచెం రౌండ్ మృదుగా ముద్దల్ చేసి అలా పెట్టుకుంటా, మళ్ళా దాని మీదికెళ్ళి, మళ్ళా గోధుమ పిండి మళ్ళా అనుకుంటా చేసి పెంకం మీద కాలవాలే
హ్మ్ హు పచ్చడి ఉన్నదా, మీకు పచ్చడి చేసే ఆచారం ఉన్నదా
ఆ ఉన్నది.
అంటే ఎట్లా ఏస్తారు.
పచ్చడి సూత ఇగా కొద్దగా, కొత్త చింత పండు ఏయ్యాలే.
మ్మ్ హు
కొత్త చింతపండు వేయాలి. మామిడికాయదేచ్చి, మామిడి ఆకు, వేప పువ్వు, కొత్త చింతపండు, ఇవన్నీ తెచ్చి ఒక కొత్తది కుండ తెచ్చి, కుండ అన్న ఏదన్నా కొత్తది
రాగి చెంబైనా
రాగి శెంబైనా కుండైనా, తెచ్చి దాంట్లే వేసి చి చింతపండు, బిస్కీ అల్లా యాప పువ్వు, బెల్లం ఇయన్ని కల్పుతో కొంచం కారం కొంచెంత ఇలా అల్లోటి, అదోటి, ఆర్ తీర్లా కల్పుతం
హ్మ్ హు
కల్పి రెండు యాప మండలు, దాని కాడ పెట్టి మామిడికాయ పెట్టి దేవుని కాడ వెట్టి
ప్చ్ అవునా మా సైడేమో, నూరుతారు పచ్చడ్లాగా
హ్మ్ హా
పచ్చడ్లాగా నూరి దేవుని దగ్గర, నైవేద్యంగా వెట్టి తర్వాత తలా ఇంత తీసుకుంటారు.
మ్మ్ మకాడ అట్లకాదు.
కుండా రాగి చెమ్ములో చేస్తరు మాసైడు
మ్
నెక్స్ట్ శ్రీరామనవ మీ కదా వెళ్తారా మీరు గుడికి
ఆ ఎ
మ్ ఎట్ల జరుగుతండి
అక్కడ శ్రీరాము దేవుని ఇట్లా ఇంటికాంచి సర్పంచ్ వాళ్ళు ఇంటికంచి తీసుకోపోతారు మాకాడ
మ్
తీసుకునిపోయి అక్కడ దేవుని గుడికాడ పెట్టి తల తలంబ్రాలతో గలిపి ఒ తలు
హుమ్
దేవుడికి పెట్టిండే దాని ఇద్దరు వేరే అందరికి పంచుతారు
హుమ్ హు భోజనాలు గిట్ల ఏమ్ పెట్టరా మీ సైడు
హు హు పెట్టరు
హుమ్ హు మాతెలోనా గుట్టమీద ఉంటది గుడి అక్కడికి వెళ్తాం మేం అందరం
హుమ్ హు మాక్ ఊలనే
జాతర జరుగుతది ఒక రోజు ఒక రోజెమో ఇగ అక్కడ భోజనాలు పులిహర ఇట్లా పెట్టిన తర్వాత భోజనాలు కూడా పెడతారు ఇట్లా గ్రామ సర్పంచ్ అయినా లేకపోతే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆ ఒక్కరోజు భోజనాలు పెట్టిత్తరు
హుమ్
నెక్స్ట్ డే ఇగ ఆ రోజు చుట్టాలు వస్తరు జాతర జరుగుతది ఆ చుట్టాలు ఆ రోజు ఉంటారు కాబట్టి ఆ తెల్లారు గుడా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఒకటి తెచ్చి ఆ రోజు చేసుకుంటాం అట్ల బాగా జరుగుతు జై శ్రీరామ్ నవమి గూడ
హుమ్
హుమ్ సంక్రాంతి పండుగకి మీ దగ్గరేమో స్పెషల్ ఉంటందట కదా గుడి దగ్గరి పోతారట కదా అందరూ
హుమ్ పూజ బండ్లు ఎడ్ల బంలు ఉన్నోళ్ళు ఎడ్ల బండ్లు బిగిచుకొని ఎడ్లన బండి కట్టుకొని గంపల పెట్టుకొని గజ్ జిల్లా వొళ్ళ ఇంట్ల తొడుక్కొని ఈద్ కుంటా పోతాం
హుమ్
ఆడ బోనం చెత్తాం పట్నం ఇత్తాం దేవునికాడ
హుమ్ ఎప్పటి నుంచి ఉన్నది అది అట్లా ఈ మధ్య లోనా లేకపోతే మునపట్ నుంచి ఇట్లే ఉన్నద
ఆ మా తాతమ్మ కాంచి ఉన్నది అప్పటి నుంచి
హు హ్మ్ ఊ హు అవునా
హు
బూరెలు ఎట్లా ఏసిరు మలి ఇవర్ దాక
కొద్దిగ బెల్లం ఏసి నీళ్లు కాగబెట్టి
హు
పిండి ఒక రెండు కప్పులకు పిండి తీసుకొని
హు
ప్రమిద పూజ
హు
ఆ కొద్దిగా మెత్తగా పిసికి ఇ కొద్దిగా చల్లారినంక పెనం పెట్టి నూనె పోయాలి నూనె పోసి నూనె వేడి అయినాక గుండ్రంగా చేసి వేయ్యాలి
హ్మ్మ్
వడలు
హ్మ్మ్
మీగడ రెడీ చేసుకొండి
మా కెళ్ళి ఏమో చక్కెర వేసుకుంటాం మేము ఎక్కువ
ఆ
బెల్లంతోనే ఎక్కువ తెలీదు గానీ చక్కర వేసి చేసుకుంటాం ఇగ పండగ ఇప్పుడు నెక్స్ట్ ఉగాది పండుగ స్పెషల్ ఏమో మీరు బచ్చాలు చేసుకున్ట్రా మేము బొబ్బట్లు అని శనిగ పిండి శనిగ పప్పు ఉంటాయి కదా
ఆ
దాంతో చేసుకూ కుంటాం ఎక్కువ మేము ఈ పండుగకి శనిగ పిండి తెచ్చి దాన్ని ఉడకబెట్టి అందులో సేమ్ అట్లనే కాకపోతే కందగడ్డలే ఇట్లా ఏం వేయకుండా ఓన్లీ శనిగ పప్పు కుక్కర్లో బెల్లం వేసి రెండు మిక్సీ చేస్తాం మిక్సీ పట్టినాక ఉడకబెట్టి మిక్సీ పట్టినాక రెండు మిక్సీ చేసి మా గోధుమ పిండితోని సేమ్ చె భక్షాలాగానే కాకపోతే ఒక కందగడ్డ ఉండదు అన్నట్టు ఇలా అ
మాకు ఈ కంద గడ్డలు చూస్తుంటే
ఆ
మాకి కందగడ్డ తొని చేసుకుంటాం
ఆహా చెప్పాలి ఇంకా దీపావళి నోములు ఉన్నాయా మీకు
మాకు ఉన్నాయి నోములు
హ్మ్మ్
చేసుకుంటాం బాగానే నోముల పండుగ
ఉ ఇది కూడా కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు కదా
మీకున్నాయా
ఆహా మాకు లేవు అందుకే అడుగుతున్న కొంతమందికి ఉంటే కొంతమందికి ఉండవు కదా అని
ఉన్నాయి
ఆ అంటే ఎట్లా నోముకుంటారు అన్ టరు కదా ఎట్లా నోముకుంటరు
మర్రి ఉడల్గు మర్రి ఉడల్గు మర్రి ఊడల్గు ఇట్లా తెచ్చుకొని ఆ దేవుని కాడా పెట్టుకొని
ఆ
ఎడా చిన్న పందిర్లాగా ఏసీ
మర్రి ఊడలంటే
మర్రి చెట్టుకు ఉంటయి ఊడలు
ఆహా కిందికిట్లా
హమ్
అరే ఉయ్యాలను తరు కదా ఆ అవి తీసుకొత్తరా
హమ్ అవి తీసుకొత్తం ఒట్టే గడ్డి తీసుకొత్తం
ఒట్టే
ఒట్టే గడ్డి
అంటే
అది వాగులో దొరుకుతది
అవునా
ఆ
ఉమ్ హు హమ్ తీసుకచ్చి
ఆ మళ్ళా ఇలా బర్లు దొక్క్ అని ఎడ్లు దొక్క్ అని గా ఉష్క దెత్తం
ఉ ఆ తీసుకోచ్చి హలో
ఆ
ఉసుక తీసుకొచ్చి ఏం చేస్తారు తర్వాత
ఆ తెచ్చి అవన్నీ ఆడబెట్టుకొని ఇల్లు గట్లా కడుక్కొని బట్టలు గిట్ల పిండి ఇగ అయ్యగారు అయ్యగారు ఒత్తడు అన్నడు సుతా ఇగ ఆడ కొద్దిగా బెల్లప్పాలు లెక్క జెత్తం చేశే దేవుని కాడా పెడుతం బెల్లన్నం ఒండుతం దేవుని కాడా పెట్టి అయ్యగారు అన్నీ చదువుతా అంటే మేము ఆడ గుకొని
అంటే ఆ దారాలు ఉంటాయి కదా
ఆ ఆ దారాలను ముడివెడుతం ఆ
ఉమ్ ఆ సాయంత్రం మాకేలేమో నోములు లేవు కాబట్టి మాకు ఓన్లీ ఇట్లా ఎంజాయ్ జెయ్ ఎంజాయ్ జెయడానికి పటాస్లు బాంబులు అవ్వి ఇవ్వి ఉన్ పచ్చు తల స్నానం చేసి
ఆ
దేవుడి దగ్గర మామూలుగా పూజ చేసుకొని సాయంత్రం బాంబులు కలుస్తాం. అంతే ఇగ అంత పెద్ద ఇగత నోములు లేవు, కాబట్టి అ అంత పెద్దగా ఉండద్ మాకు.
హ్మ్
ఇగ కొంచం నోములు ఉన్నవాళ్ళకైతే ఇగ వాళ్ళక్ హు సుట్టాలు వస్తరు పండగ ఇంక పెద్దగా అనిపిత్తది
హ్ మాక్ రెండు మూడు రోజులు అయినా తీరద్ పండుగ
ఆ
రెండు మూడు రోజులయినా తీరద్ మాకు
ఆ ఇగ అంతా శుద్ధి చేసుకుంటారు కదా ఇగ
మ్
త
మ్
ఆ టైం పడుతది దాని కోసం మళ్ళీ చుట్టాలు వచ్చాక ఒక రోజు, పండుగ రోజు ఒక రోజు రెండు మూడు రోజులు ఉంటది నోములు ఉన్నళ్ళకు
ఆ
మాకు ఒకటే రోజు ఇగా
మ్
నోములెవ్వు కాబట్టి
మ్ మీకు ఎల్లమ్మ దేవుడు ఉన్నాదా
ఆ
ఎల్లమ్మ దేవుడున్నద ఎలామ దేవుణ్ణి చేసుకుంటరా మీరు
ఆ అ చేసుకుంటాం ఉన్నది అదే ఒక్క పొద్దు అంటారు కదా ఒక్క పొద్దు మామూలు ఐదేంలకి ఒకసారెమో ఏట తోనే చేసు కుంటారు మామూలుగానేమో, కోడితోని మాము సంవత్సర ఐదు సంవత్సరాల వరకు కోడితోని చేసుకుంటారు అన్నట్టు
ఆ
మీగూడా అట్లనేనా
ఆ మాసు అట్లనే
సారే మరీ ఉ హలో
ఆ హలో
సరే మరి ఉంటాన